ఆ ఎన్నయినాయి నీవే ఆ వినిపిస్తాంది వినిపిస్తాందిలే నీవి ఎన్నిక ఎన్ని కలుసేనాయి మీవి ఎన్ని కాల్సనాయి అంటి
ఫోర్ అయినాయి
ఇంకా ఫోరేన అవునా మా మీ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళక్క మాట్లాడలేదా
అక్కతో మాట్లాడా వాళ్ళ ఆయనతో మాట్లాడా మీతో మాట్లాడా లిక్కితో మాట్లాడా ఆ ఫోర్ టైమ్స్ మాట్లాడా ఇంకా ఫోరున్నాయి ఇంకా చేయాల్సినవి
ఇంకా ఫోర్ ఉన్నాయా అన్ తేనా ఆ ఫోర్ అయినాయి ఏమోని ఆ అవున్లే అవున్లే నాకు ఇంకోసారి చెయ్యి నువ్వు వ
ఆ ఇంకోసారి ఫోర్ టైమ్స్ చేస్తే నీకు
ఆ చేస్తా చేస్తా లేండి అహ్ ఇంకేమీ ఏం లేదు అబ్బా ఊరికే ఉన్నాను పని అయిపోయింది
వంట అయిపోయిందా
ఆ అయిపోయింది అయిపోయింది ఇప్పుడే పనియిపోయింది ఇంకా పిల్లకి ఎగ్ ఎగ్ కర్రీ. మా పిల్లలు ఆ మా ఇప్పుడు చికెన్ మటన్ అవి అసలు తిిన ఎగ్ అయితే తింటారు అట్లా
ఆహా చికన్ మాట్న తిందరా
ఆహా తిినరు ఓన్లీ రసమొట్ట దాంట్లో రసమొట్టే తింటారు అవిే పీసేస వస్తలు ముట్టుకోరు అందుకని ఎగ్ అయితే తింటారని ఎగ్గు చేసిన మీ పాప ఎయన్ ఇయర్స్
పాపకి సెవెన్ ఇయర్స్
సెవెన్ ఇయర్స్ా అవును మా
ఆ స్కూల్కి వెళ్ ఇ వాళ సట చాల
ఆ క అవును అవును అవును అహ కాదులి ఏ క్లాసు అని ఫస్ట్ క్లాసా సెవెన్ ఇయర్సా మా పాపకి సిక్స్ కంప్లీట్ సెవెన్ క్ పడింది యూకేీ ఇం
అదే ఫస్ట్ లా తీసండి ఇప్పుడు సెకండ్ కస్ లా వెళ్తుంది
అవునా అయ్యో పా చిన్న వయసుక అబడు సెకండ్ క్లాస్ా సెవెన్ ఇయర్స్కే సె ఇయర్స్
ఎట్ వా ఇప్పుడు ఎ ఎ మే ట్వ ఎయి మ ట్
ఆ ర్వాలదుయితే మా పాప ఇం ఇప్పుడు సి కంప్ట్ సవె పంది ఇంకా ఇప్పుడు వికేజీ అయిపోతుంది నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పోతుంది ఆ ఒక పాప అని తేనా ఆ అవునులే అండి ఓకే సరేలే ఆ ఆ మీరు చేస్త తార
మీరే చెయ్యాలి టూ టైమ్స్ చేసారా త్రీ టైమ్స్ చేసారా అప్పటికి
నేను ఒకసారి చేశాను అప్పుడు నీకు వినిపిలేదు మర ఒకసారి చేశాను మీకు మరి మీరు యాప్ ఓపెన్ లో పెట్టిో లేదు ఇందాక ఏమో ఇంకా ఆడ అయితే ఆ సరే
ఆ సార్